అయ్ బాగున్నారా
ఆ బానే ఉన్నాం మీరు
ఆ నేన్ గూడా బాగున్నామండి
ఉమ్ కాల్ వినిపిస్తుందా. సరిగ్గా
ఆ వినిపిస్తుంది. నా కాల్ మీక్ క్లియర్గా ఉందా?
ఆ క్లియర్ గానే ఉంది.
ఓకే ఏం చేస్తున్నారు?
ఖాళీ. మీరు?
ఆ నేను గూడా ఖాళీగానే ఉన్నాను. అయిపోయిందా లంచ్ ప్రిపేర్ చేసిర్రా
ఆ పొద్దున్నే మేము ఏం నాస్తాల్ చెయ్యం. మీరు?
ఎందుకు చేయ్రూ
డైరెక్ట్ అన్నమే
అవునా నాస్త మరి పిల్లలకి?
పిల్లలు గూడా అంతే?
ఆహా స్కూల్కి వెళ్తారు కదా. మరి నాష్ట చేయకుండానే వెళ్తారా?
డైరెక్ట్ లంచే చేస్తారు ఇగ. పొద్దున్న లంచే, మధ్యాహ్నం లంచే.
అవునా
ఆ మేం టిఫిన్ ఏం చేయమన్నట్టు.
అవునా
త్రమే టిఫిన్స్
ఆఓ ఓకే ఓకే
చిన్న బాబు ఉన్నాడు. టిఫిన్స్ చేయనీయడు గదా.
అవునా
ఉమ్ అయనే కొంచెం పెరిగే వరకు. బంద్ చేస్తున్నాను. తర్వాత్ చేద్దమని మీరు ఇవాళ ఏం టిఫిన్ చేసిళ్ళు మరి?
నేను ఈరోజు పూరి ఇంకా, ఆలుూ కర్రీ చేశాను.
లంచ్లో బాక్స్లో అది తీసుకెళ్ళిండు.
ఓహో
ఉమ్ రైస్ పెట్టేస్తే. మళ్ళా ఆలు కర్రీ, రైసు. ఇప్పుడు మధ్యాహ్నం పూట పప్పుచారు. చేసినమన్నట్టు
చేస్సిలా. చేస్తారా?
చేసినాం అయిపేయింది. ఇంకేంది టువెల్ అవుతుంది గదా.
టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చోస్తారా? వాళ్ళు పోవంగనే తీసుకని వెళ్తారా?
వాల్ తీసుకెళ్తారు.
ఆ మీరు హౌస్ వయిఫెనా
నేన్ హౌస్ వైఫ్ని
అవునా
మీరు
ఆ హౌస్ వైఫె
ఆహా ఎంతమంది పిల్లల్ నీకు?
ఇద్దరు పాప, బాబు.
ఆహా పాప స్కూల్కి వెళ్తదా?
ఆ పాప నర్సరి
ఆహా
బాబ్ టూ ఇయర్స్
అవునా
ఉమ్ మీకు
నాకిద్దరు బాబులే. పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్మేట్. సెకండ్ తను స్కూల్కి కేళ్తాడు.
ఆహా
ఉ
నిష ఆహ మీ సార్ ఏం వర్క్ చేస్తున్నారు.
నా మా సారు ఇలా మామూల్గా బిజినెస్ చేస్తుంటారు ఎలక్ట్ర్రిషియన్లో
ఆహ
ఉహు
ఇక పిల్లలు కొంచం పెద్ద ఆ పెద్దగా ఉంటే నాష్టా ప్రిపేర్ ఏమి ఇబ్బంది ఉండది చిన్న పిల్లలుంటేగా వాళ్ళతో
ఆహా ఇంక ఉగాది ఫెస్టివల్ జరుపుకుంటార మీరు
ఆ జరుపుకుంటాం
ఏమే మ్ చేస్తార్ ఉగాది రోజు
ఉగాదిీ పచ్చడి అప్పాలు
అప్పాలు ఆహా అవి ఏంటో బచ్చళ్లుు అని చేస్తారు కదా అ చేస్తార మరి
స్తం మీర్ దిన్న రా ఎప్పుడన్నా
ఆ తింట చేసుకుంటాం అప్పుడప్పుడు మేము కూడా గానీ మీ అంతా మంచిగా చేయడం రాదన్నట్టు మాకు
ఆహ
ఎలా చేస్తారో తెలుసా మీకు
ఆ తెల్సు
చెప్పుండి ఒకసారి నేర్చుకుందాం
వన్ కేెజి శనియపప్పు అఫ్ ఆఫ్ కేజీ బెల్లం
చెక్కెరతోని చేయరా మరి
మేమ్ చెక్కర యూస్ చేయం బెల్లమె కొంత మంది చక్కర తోటు కూడా స్తుంటరు ఇప్పుడు వాట్ ఆ పప్పుని బాగ ఉడకబెట్టి బెల్లం పప్పు మంచిగా దంచాలె బాగా పేస్ట్ చేయాలె వాటిని
ఆహా
పేస్ట్ అయినాక ఏముంది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పూరిలాగా కావాలనుకున్నళ్ళు పూరి చపాతీల అంటే చపాతీల
ఉ అంటే ఒక్క చపాతి చేసి దాని మధ్య మధ్యలో ఈ స్టఫ్ పెట్టి మళ్ళీ ఒక చపాతి పై నుంచి వెయాలా
ఆ పైనుంచి వెయాలె అ లోపల పెట్టింది బయటికి పోకుండా పిండి తోటి ఇట్లా క్లోజ్ జల్లర
అవున
ఊహు కొంతమందె ఆ అలా అన్నేస్తారు మామిడికాయి వేప పువ్వు మామిడి పువ్వు చింతపండు
హు
కారం ఉప్పు
అవున
హు
అంటే ఇప్పుడు హిందూస్కి ఇప్పుడు న్యూ ఇయర్ అంటే ఉగాదినే కదా
ఉ ఊ ఏంటిది
న్యూయర్ అంటే కొత్త సంవత్సరం అంటే ఉగాదినే కదా
ఆ ఆ అవున్
మరి న్యూయర్ కాదు జనవరి ఫస్టు కాదు
నుయర్ వేదు ఇది వేరు
ఆహా మరి ఆ రోజు ఎందుక్ కు న్యూయర్ న్యూయర్ అని చేస్ కుంటారు
ఆ న్యూయర్ అనది మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినంక వాళ్ళు ఉన్నప్పుడు జరుపుకునేది ఇక మనక చ్ చ్చిందన్నట్టు ఈ ఉగాదిగ అంటే తెలుగోల కి ఇదే మోట్ ట్టమ్ మొదట్ పనీ ఆ ఇయర్ల ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యే పండుగ అది అని నమ్ముతరు ఇప్పుడ్ న్యూయర్ తర్ వత అచ్చే పండుగ ఎలా నో చ్ కొత్త పండగల్ అనరు న్యూ వ ఉగాది నుంచలి కొత్త పండుగలు స్టార్ట్
ఆ
హ్మ్
ఈ బా చెప్ తున్నారు ఇంకా మరి న్యూయర్ కి కొత్త డ్రస్సులు అవి తీసుకుంటర
ఏ అదేం లేదు
ఆ
న్యూయర్ కేక్కువ ఏమ్ లెవ్ ఒక దస్ రాకేతే ఖచ్ తం హ్మ్ న్యూ డ్రసేసే
ఆ
మీన్న పనెలక్ తక్కువ
కి తీసుకోవాలన్నట్టు ఏం ఉండద్ స్పెషల్
ఆ ఏముండదు ఉన్నవాళ్ళు ఎస్ కుంటారు లేని వాళ్ళు ఏవైనా ఎస్ కుంట్రూ అంతే ఒక్కటే రోజు పండ్ గ ఉగాది
ఒకే రోజు
ఇంకా మీ ఎన్ ఎన్ని కాల్స్ అయిపెయినాయి సిస్టర్
ఇప్ డుకి ఒకొకొ కాల్ మిస్ అయిపోయింది ఇప్పుడు మీర్ చేస్తే నైత్ కాల్ ఇది
ఆఆ హా కాల్స్ అట్లనే మిస్ అయితయి అట కొన్ కొన్ని ఆటోమేటిగ కటాయి పోతనయి
అవున్ కట్ అయిపోతున్నాయి మరి కట్ అయిపోయినందుకు మనకి అమౌంట్ ఇవ్వరు కావచ్చు కదా
ఏమో తెల్ వాద్ ఇంతవరకు వర్క్ అయిపోయిన వాళ్ళకు కూడా ఏం అమౌంట్ గీట్లా ఏం బల్ లేదట అంతర్ మున్ మీర్ సమ్మతి ప్రాజెక్ట్ ఏశిల్ ల
అవును చేసాం మాకు దానికి పడ్డయి అమౌంట్ పడ్డది
ఆ అప్పుడు ఇట్లా అవి అయిపోడ్ తోటే వేటికి ఎంత డబ్బులు అనే చూపెట్టేది
ఇ
దీనికి ప్రాజెక్ట్ టయిపెయిన మళ్ళక్ కూడా ఆల్ రడీ చూపెడతలేదట ఇంక్ ఏం డబ్బులెస్ ల్ ఇంకేం పడ లేదట
కాల్స్ కా
ఉమ్ కాల్స్ కి అంటే వాళ్ళ ఇవి ఎన్ని కొంచమ్ టైం పడతదట బానే
అవునవును
హుమ్ అం అంటే ఇప్పుడు కట్ అయిన వాట్ నీ ఊ ఆ కట్ అయిన వాటిని కూడా ఇట్లా కౌంట్ ఎస్తుర్ కావచ్చు మేబి కట్లా ఫై అట్ల కట్ అయితే వాటికి ఇవ్వరేమో వన్ టూ కట్ అయితే ఏం కదని అడ్ జస్ట్ చేసి ఇస్తారని అనుకుంటాన
అవునా హుమ్ మీరేన్ని కాల్స్ మాట్లాడీల్ రుమరి
నాది నిన్ నేన్ నీక్ జేస్తే ఫిఫ్త్ కాల్ అయితది
అవునా ఇంకా పాప చిన్నోళ్ళు ఉన్నారు కదా మీకు ఫ్రీ టైం దొరకట్లేదేమో కదా
ఆ అందుకనే
ఆహా
ఓకే మరి మీ సార్ ఏం చేస్తుంటరు
అన్ని ఆ బయట వర్క్స్ అన్ని ఆటో
ఆహా ఓకే ఏదంటే అది ఇంకా
ఊ అంతే ఆ
ఇంకా ఇంకా ఇది ఉగాది తర్వాత మళ్ళీ మీకు శ్రీరామనవమి అని ఉంటది కదా
ఆ అవును నెక్స్ట్ అదే నెక్స్ట్ మంత్ వచ్చు ఆ రోజు టెంపుల్ కి వెళ్ళడమే ఆ వెళ్ళడమే
ఆ రోజంతా ఇంకేం స్పెషల్ ఉండదు అన్నట్టు జస్ట్ టెంపుల్ కి వెళ్ళి అక్కడనే కదా మొత్తం చూసుకొని వస్తారు కావచ్చు
అంటే ఇంటి దగ్గర మామూలుగా పూజ చేసుకునే వాళ్ళు చేసుకొని టెంపుల్ కి వెళ్తారు
శ్రీరాముల తలంబ్రాలు అంటారు అక్కడే భోజనాలు కూడా అక్కనే చేసి ఇంటికి వస్తాం పూజలు తర్వాత
అవునా ఓకే ఇప్పుడు ఇంకా మాది ఇప్పుడు రంజాన్ ఆ మాది ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కదా
ఆ వినిపిస్తుంది కదా
ఆ వినిపిస్తుంది
హ
కాబట్టి
ఆ సరే మీరు ఇంకా ఇంకొక ప సెకండ్స్ అయితే కట్ అయిపోతుది యాప్ లోనే ఉండండి నేను ఫోన్ చేస్త తకా
ఆ సరే చెయ్యండి మరి నేను టెన్ అయినా తర్వాత నేను కట్ చేస్తాను హలో వినిపిస్తుందా
ఆ ఆ ఆ వినిపిస్తుందిక్క అదే ఆప్ ఆప్ లోనే ఉండు నేను చె టైమ్ చూసుకొని కట్ చేస్తారు మళ్ళా అటిటు పోతే కాలు కలవట్లే డౌట్ గా జీరో సెకెండ్స్ అయితున్నయ్
అవునవును నేను కట్ చేస్తాను మీరు చేయకండి ఎందుకంటే నేను మీకు కాల్ చేశాను కదా
ఆ అదే అండి సరే
సరే ఇకంత బాగానే కదా మరి
ఆ ఏంటి సిస్టర్
ద
ఆ అంతా బానే ఉన్నాం మీరు
ఆ బానే ఉన్నాం
టెన్ మినట్స్ అయినాక కట్ చేయ్